హలో బాగున్నారా
మేము బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఎం లేదండి టీవీ చూస్తున్నాను మీరేం చేస్తున్నారు
దండి మీరు నిన్న ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నరండి
ఏముందండి పొద్దున ఆ ఆరు గంట్లకే లేసి స్నానం చేసి గుడి కెళ్ళం మీ ఎం గుడికి ఎల్లి అచ్చినంక టిఫిన్ చేసాం టిఫన్ చేసి గాద అమ్మ అమ్మ దీపం ముట్టి వచ్చింది ఇంట్లో పం ముట్టించుడు అయినంక పులిహోర పచ్చడి అన్ని చేసింది పూర్ణప్పాలు
మరి
మామిడికాయ
పచ్చడల ఏమే మేసింది మీ అమ్మ
మామిడికాయ్ ముక్కలు వేపాకు
చిండ్ర అండి మి చెట్లకి గిన వెళ్తయండి మామిడి
మాకు చెట్టు ఉన్నది కోచిలా అక్కడిక వెళ్ళి ఇసిచ్చుకున్నాం మేము
ఆహా ఇంక బూరెలు అవి చేసి తినరా అండి మరి మీరు
ఆ చేసినంలే నిన్న బూరెలు
తిన్నారా మరి
పిల్లదడికా
మరి ఉగాది అంటే మరి ఇవన్నీ కలిపి చేసుకుంటారు కదా దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అండి
నో ఐడియా ఏం లేదండి వేరు పండగల్ తెలుసు గని ఉగాది అంటె మరీ అంత తెల్వదు
ఉన్నమా ఇగ ఆ పండగ యొక్క ప్రత్యేకత ఏమన్నా తెలుసా అండి
తెల్వదు తెల్వదు
అది ఉగాది అంటే మనం పులుపు చేదు తీపి అన్ని తింటున్నాం కదా మన జీవితంలో వచ్ చ్చే కష్ట సుఖాలకి ప్రతీక అండి అది
అవును
ఐలో సగం వేస్ట్ చేసి ఊ మన జీవితంలో నడి వచ్చే కష్ట సుఖాలకి ప్రతీక అన్నమాట తీపి చేదు హు ఇలాంటివన్ని కూడా అందుకే అన్ని కీ ఉండాలంటారు కాబట్టి మనం కూడా అన్ని వేసుకొని చేసుకుంటాం కదా అండి ఉమ్
తిన్నారా మీరు
ఆ తిన్నామండి అవి చేసుకున్నారా భక్షాలు
ఆ
భక్షాలు వేసుకున్నారా పూర్ణమ వాళ్ళు అంటారు కదండి అది చేసిండ్రా అమ్మ వాళ్ళు
చేయలె చేయలె
చేదు అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు తీపి అంటే సంతోషాలు అన్ని కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకొని తింటాం కదండి కొత్త బట్టలు అవి కొనుక్కున్నారా అండి పండుగకి
లేదండి నా జీవితకాలం మొత్తం చేదే అండి కష్టాలే ఉన్నాయండి
అట్ల ఎందుకు నెగిటివ్ ఎందుకు మాట్లాడతారండి పాజిటివ్ మాట్లాడాలండి పాజిటివ్ గానే ఉండాలి జీవితం ఎందుకు కష్టాలండి అంత కష్టాలు ఏ వచ్చినాయి మీకు ఇప్పుడే
చాలా కష్టాలు ఉన్నాయండి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి
ఊ ఎందుకుంటాయిండి బాధలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి బాధలు అనేవి ఎప్పుడు ఉండేవి కాదు కదా అండి
ఊ
ఉమ్
ఏమి తిన్నారు ఇప్పుడు
ఏమి లేదండి మేము స్కూల్ కి వెళ్ళి వచ్చాము వంట చేస్తున్నాను తిన్నారా అండి మీరు ఏం అ వేసింద మీ అమ్మ వాళ్ళు
పొద్దున టమాట పచ్చడి తిన్నాం తిన్నాం పొద్దున తిన్నాం ఇప్పుడు తిన్లే తినాలి
మ్ టమాటా పచ్చడి ఎట్లా చేేసిందండి మీ మమ్మీ
ఇగ దాని ప్రాసెస్ మనకి తెలవదండి
మ్ హూ టెంపుల్ ఏ టెంపుల్ కెళ్ళిండ్ర నే నా మరి మీరు టెంపుల్ కెళ్ళినా అంటున్నారు కదా
ఈజియం టెంపుల్
ఉమ్ ఏ ఏ దేవుడు ఉంటాడ క్కడ ఈజినం ల
శివుడు
నీకిష్టమా బాగా శివుడు అంటే నమ్ముతారా శివుడ్ని
ఆ అండి నమ్ముతా కాబట్టి వెళ్ళినా అండి
ఊహూ చాలా బాగుం టదా అండి శివాలయం చాలా పెద్ద ఉ టదేమో కద గుడి
ఆ పెద్దగా ఉంటాది చాలా బావుంటది పీస్ఫుల్ ఉంటదండి మనుషి ప్రశాంతంగా ఉండచ్చు
ఊహూ
ఓ
ఇంకేమేమి ఉన్నాయండి ఆ గుడి చుట్టూ టెంపుల్స్ ఒకటే ఉందా ఇంకేమన్నున్నయా
ఒకటే ఉన్నది శివుని టెంపుల్ ఇంకేం లేవు
పైప్ చుట్టడి అ నీళ్ళు రాలే ఇంకా అండి ఇంకేంటి స్పెషళ్ళు
స్పెషల్ ఏం లేదండి చెప్పాలి
శివరాత్రి జరుపుకున్నారా అండి
శివరాత్రా జరుపుకున్నామండి
వెళ్లిందా మరి మీ దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళొచ్చిందా శివరాత్రికి
ఆ ఇక్కడనే ఈశ్వరుని టెంపుల్ కెళ్ళాం
ఉహూ ఏమేం మర క్కడ జాతర విశేషాలు ఏంటి ఏమేం కొనుక్కున్నారు మీరు జాతరలో
ఈ ఏమి కొనుక్కోలే అండి పొద్దుందా పొద్దుంద దానికి పోయొచ్చ్ నాం మళ్ళ సాయంత్రం తిరిగేదానికి పోయినాం ఏ ఉత్తగనే తిరిగినాం టైం పాస్ అంతే అండి ఏం కూడా ఎక్కలే జైంట్ వీల్ అలాంటివి
ఇంకా అండి
చెప్పాలి
అవి అన్నీ ఉంటాయి కదా రంగులరాట్నము అవి ఇవి కేేటి ఎక్కిండ్రా అండి మరి అవన్నీ మీరు
రేట్లు బాగా రేట్లు ఉన్నాయి
ఆ ఎక్కకుండా వచ్చేసింరా
వృధా కేసుడు ఎందుకని డబ్బులు ఎక్కలే
ఓ మీరు అంటే డబ్బుని బాగా పొదుపు చేస్తారన్న మాట
పొదుపు కాదండి మీ మా అమ్మడబ్బ
ఉహు పళ్లెంలో ప్లేటు తేపు శివరాత్రి మరి ఉపవాసం ఉన్నారా అండి మీరు
ఆ మా అమ్మ వాళ్ళు ఉన్నారు
హ్మ్ మరి ఏమైనా తీసు ఉన్నారా ఉపవాసం నుండి అలాగే ఉన్నారండి
ఏమయ మా అమ్మ ఎట్లున్నో తెలియదుక జాగరముో ఉపవాసమో తెలీదు
హ ఇంకా ఏంటండి సంగతులు మరి శివరాత్రి మంచిగా జరుపుకున్నారు వచ్చే శ్రీరామనవమి
శ్రీరామ నవమి ఎప్పుడుండి శ్రీరామనవ ఇప్పుడు
ట్వంటీ ఎయిట్ ఉంద అంటున్నారు కదా ట్వంటీ ఎయిట్ క ట్వంటీ నైన్ క వెళ్తారా శ్రీరామనవమీ కి
ఆ ఇక్కడ మా చుట్టుపక్కల టెంపుల్స్ అయితే ఎక్కలేవు గని మార్కెట్ సైడ్ ఉన్నాయి అటు సైడ్ సరిసిల ఓకే
ఆ వెళ్తారా అండి మరి మీరు ఎలా జరుపుకుంటారండి మరి శ్రీరామనవ మీ మంచిగా సా ఇప్పుడు సీతా కళ్యాణం చాలా బాగుంటది కదాండి
ఆ
హ్మ్ హ్మ్ బ తర్వాత భోజనం అది కూడా అక్కడే పెడతారు కదా అండి టెంపుల్లో
ఆ నాకు పోయిన సంవాచరం భోజనం దొరిక అ కల
ఎందుకండి మరి మీరు తొందరగా వెళ్ళలేదా
ఇ తొందరగా ఇల్ నా కానీ అక్కడ వర్డించుకుంటూ ఉండేసరికి అయిపోయింది మేమేది ఇ
ఇంకా అండి విశేషాలు శ్రీరామనవమి మంచిగా జరుపుతారు దేవుళ్ళని ఊరేగింపి చేస్తారు కదా అండి శ్రీరామనవమికి
ఆ
చాలా బాగా చెస్ స్తారన్నమాట శ్రీరామనవి మా ఊర్లో కూడా మంచిగా చేస్తారండి దగ్గర్లో ఆంజనేయ టం పుల్ ఉంది
మ్మ్
అక్కడే రాముడు సీత లక్ష్మణడి విగ్రహం హాలు పెట్టి మంచిగా కళ్యాణం జరిపిస్తారు కళ్యాణం తర్వాత ప్ర ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తారంండి
మమ్మీ మావలు కూడా ఇక్కడ చే సార్ మా మమ్మీ ఇంటికాడ పూజ చేస్తంది
కాని దేవుడికి ఇష్టమైన అట అవి అవి పంపిణీ చేస్తారంండి
మేము మా అమ్మ వాళ్ళతోట వెళ్తాం మా అమ్మ మమ్మల్ని ఒంటరిగా ఎటు పంపది
ఆహా ఏ వతే ఎట్లా అండి ఇంకా వై మీరు సొంతంగా సంపాదించు కోవాలి
పోయిట్
ఇట్లా అట్లా అంటే
ఏమో ఇక మా మమ్మీ ఇంతవరకు నాకు ఇటు పంపి పంపియదండి హ్మ బయటికి బయట ప్రపంచం తెవి తెలియదు నాకు
ఇంకా శ్రీరామనవమ అయితే మా ఊర్ల చాలా బాగా చేస్తారుడి మంచిగా రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలు పెతారు అందరం మంచిగా పట్టు చీరలు కట్టుకొని పూలు గాజులు వేసుకొని వెళ్తామండి చక్కగా వెళ్లి అక్కడ ద గుడికి కళ్యాణం జరిపిస్తారు పూలతో పండ్లతో అక్షంతలతో జరిపించి అయిపోయిన తర్వాత అక్కడే భోజనం అది చేస్తాము వచ్చేటప్పుడు బాటిల్స్ తీసుకెళ్తాం పెట్టమండి అక్కడ ఇచ్చే పానకానికి తెచ్చుకుంటాం కుంటాము ఆ పానకం ఇంట్లో వాళ్ళందరూ అందరం తాగుతాంమండి తాగుతే ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయని నమ్మకం అందరికీ
హుమ్
తర్వాత పండతో పాది ఇంటిల పాది సంతోషంగా ఉంటాంమండి మళ్ళీ సాయంత్రం దేవుడు ఈ ఊరేగింపు కూడా వస్తారు ఇక్కడ ఆ ఊరేగింపు లోప్పుల కూడా అందరం మంగళహారతులు పట్టుకొని వెళ్తామండి చాలా బాగా జరుగుతు ఇదండి ఊరేగింపు కూడా దేవుడిది
ఆ
మీకు జరుగుతుందండి మీ ఊర్లో ఇలాంటి ఊరెగింపు
ఆ జరుగుతుది
వెళ్తారా మరి మీరు ఊరేగింపు
ఆ వెళ్తే మడి
అందరు వెళ్తారండి అని మీ అమ్మ వాళ్ళు వస్తారా మరి
లే మా అమ్మ వెళ్ళది ఇంట్కళ్ళ ఓన్లీ పొద్దున కళ్యాణ మండపంకి వెళ్తుది తర్వాత ఎటు వెళ్ళది ఇగ
చేర జరుత కున్న రన్నమాట నిన్న ఉగాది పండగని
ఆ
అ ఇంకా
ఏమి లే చెప్పాలి మీరే ఆ
తిన్నారా లేదా అండి
తినలేదండి ఇంకా తింటాం
ఎందుకు తినలే మరి ఇంతసేపు
మామ్మీ ఇంకా పనిలి మా అమ్ మది ఆ
మీ అమ్మవారు ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఇప్పుడు బట్టలు పిండుదా అని అనుకుంటా.
ఉహ సరేనండి ఇంతసేపు మీరు నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. రేటింగ్ లో మీరు ఐదు నెంబర్ న కన్నాండి
ండి
ఓకేనండి బాయ్ మరి.
ఆ